హాయ్ అండి
బాగున్నారా
బాగున్నానండి ఎలా ఉన్నారు మీరు
ఓకే అండి పిల్లలకి హాలిడేస్ కదండి ఎక్కడికి ఇంకా ఫుల్లు బిజీ బిజి
అ ఎక్కడికి సమ్మర్ క్యాంప్ పెట్టుకోలేదా
హైదరాబాడే వచ్చే వస్తాం అని చూస్తున్నాము
ఉహ ఇక్కడ చూడ దగ్గరవి చాలా అనే ఉన్నాలేండి
అవునండి అసలు ఈసారి ఉన్నంత సిగ్గు లేదా అని అసలు
అవును చాలా ఉన్నాయంండి ఎండలు అసలు ఎక్కడికైన్నా వెళ్దాం అని అన్న కూడా భయ అవుతుంది ఇంట్లో నుంచి
అవునండి అవును ఇల్లు చూస్తున్న మన న్యూస్ లో అ
అవునండి అవునండి అయినా సరే వెళ్ళాలి కదండి పిల్లలకి సెలవులు కదా అయినా సరే వెళ్ళాలి కదా వాళ్ళు ఊరుకునేటటు ఇగా లేదుగా
పిల్లలు అసలు ఊరుకోట్లేదండి మమ్మీ స్టార్ట్ అయినా దగ్గర నుంచి ట్రిప్ కి వెళ్దాం మమ్మీ ట్రిప్ కి వెళ్దాం మమ్మీ
అదే వాళ్ళు అసలు ఊరుకోరు కదా అదే ఈసారి మేము అరుణాచలం తిరుపతి అవన్నీ చిత్తూరు కాణిపాకం అవన్నీ వెళ్ళొద్దామ అని అనుకుంటున్నాం మరి సమ్మర్ క్యాంప్ ఈ ఎండలకి ఎలా ఉంటాయో ఏమో తెలియదు కానీ వెళ్ళద్దాం అనుకుంటున్నాం
కంపల్సరీ మనం వెళ్ళేటప్పుడు కంపల్సరీ లెమన్ వాటర్ తీసుకెళ్ళాలండి బటర్ మిల్క్ కూడా కంపల్సరీ తీసుకోని వెళ్ళాలి
అవును అవును లేకపోతే ఇంకేం లేదు అవును వాటర్ కూల్ అవును చార్జ్ చేయాలి కంపల్సర సరే అవునండి
మా సిస్టర్ ఉన్నదండి హైదరాబాద్ లో అవునండి ఆ మా సిస్టర్ ఉంది హైదరాబాద్ లో ఆ చో ఉప్పల్ దగ్గర ఉంటారా ఎక్క వాళ్ళు ఇంకా ట్రిప్ కి రమ్మంటే ఎ ఎల్థం అని జూస్ సున్నాము
హమ్ హమ్
పిల్లలు జూ పార్క్ వెళ్దామని అవునండి జూ పార్క్ లుంబినీ పార్క్ ఏంటి స్టాట్యూ ఉన్నాయి కదా బుద్ధ విగ్రహం అయన్నీ చూద్దామని పిల్లలు ఇంకా జూ పార్క్ వెళ్దాం అనేది మా పాప అయితే ఒక టె గొడవండి
ఆ బాగుంటుందండి జూ పార్కు లో అన్ని లేదంటూ ఏం లేదు అన్ని చాలా బాగుంటుంది కాకపోతే మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి కొద్దిగా టైం ఎర్లీ మార్నింగ్ వెళ్ితే అన్ని చూడదాగుతాం మధ్యాహ్నం వెళ్ళామంటే ఎండ బాగా అన్ని చూడలేము కూడా
అవునండి అసలు ఈ సమ్మర్ క అసలు అసలు మనం డో వేసి బంద్ చేసి బయటికి వస్తే చాలు అసలు వేడండి బాగా
అవునవును అసలు ఉండలేపోతున్నాం ముందు అసలు ఫ్యాన్ లేకుండా ఉండలేపోతున్నాం గాలి లేకపోతే
అవునండి ఇంకా ఫుడ్ వచ్చేశానడి పిల్లలు అసలు ఫుడ్ తినట్లేదండి లై డైలీ జ్యూసులు బటర్ మిల్క్ ఇస్తేనే కోస్తా బెటర్గా ఉంటుంది పిల్లలకి ఫ్రూట్స్ ఇస్తున్నా తీసుకోవట్లేదండి ఫ్రూట్స్ ఇస్తు తీసుకోట్లే అందుకే జూ లా చేసిస్తున్న పిల్లలకి ఇంకా రాగి జావా కూడా చేస్తున్నాండి మార్నింగ్ ఇంకా ప్లాన్ చేస్తున్నా ఇంక ఫిక్స్ అవ్వలేదు టె చూద్దాం అనుకుంటున్నాము
హమ్
ఇంకా టైం ఇంకా సెట్ అవ్వలేదు
హమ్ బానే ఉన్నాయి ఇక్కడ మీరు చూడదగినవి ట్యాంక్ బండ్ చూడొచ్చు బిర్లా టెంపుల్ చూడొచ్చు ఇటూ ఇదేంటి ఆ హుస్సేన్ సాగర్ ఇదేంటి ఇవి వెళ్లొచ్చు ఏంటవి చాలా ఉన్నాయ్ చూడదగినవి ఇక్కడ జూ
అది సాలార్జీ మ్యూజియం కూడ బాగుంటదంట కదండి
ఆ మ్యూజియం బాగుంటది చాలా బాగుంటాయి అవును
మా సిస్టర్ ఒకరు చెప్పారు బ బిర్లా మందిర్ కూడ చాలా బాగుంటదంట కదండి
అవునవును చాలా బాగుంటుది అది నైట్ టైమ్ చూస్తే ఇంకా బాగుంటదండి ఆ పాలరాతితో చక్కగా లైటింగ్తో చాలా చాలా బాగుంటుంది అది చూడటానికి మనకి
అవును అవునవును బాగుంటుంది ట్యాంక్ బండ్ అవి కూడా నైట్ టైమ్ చూస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ లైటింగ్ ఆ అదంతా కూడా ఆ చూడటానికి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తరు
ఈ టూ డేస్ లో వద్దాం అని చూస్ స్తున్నాము
రండి రండి
కాదండి హైదరాబాద్ లో ఫుల్లు ఎండలు ట్రాఫిక్ ఫుల్ ఉంటది కదండి
ట్రాఫిక్ బాగా ఉంటుంది పైగా మీకు ఇంకోటి కూడా ఉంది చార్మినార్ కూడా చూడొచ్చు చార్మినార్ లో కూడా మనకి అన్ని దొరు రుత్తాయి అన్ని బాగుంటది కూడ చూడొచ్చు
జ్యూవెలరీ కూడా దొరుకుతది అంట కదండి పిల్లల్
ఆ ఆ ఆ ఆల్ ఐటమ్స్ అండి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మనకి ఓ ఇది అది అని ఏమి లేదు
ఆ దాని పక్కనే మ కమజీది కూడ ఉంటదన్ కదండీ ఏళ్ళాలండి ఒక రొండు పిల్లలు హమ్ పిల్లలు ఊరికే చూద్దాం చూద్దాం అని డైలీ అల్లరి పెడుతున్నారండి
ఆ చూడాలండి చూడదగినవి చాలానే ఉన్నాయి ఇక్కడ వస్తే అన్నీ చూసుకోవచ్చు చక్కగ దాంతో పాటు పిల్లలకి కొంచెం లేదండి చెయ్యాలండి ఇగో ఇగో సమ్మర్ క్యాంప్ గురించి ఎక్కడికి వెళ్దామ అని ఆలోచన
అ హహహ ఇక పిల్లలు కి రాగి జావ ఇచ్చానండి రాగి జావ ఇస్తే అస్సలు తినట్లేదు చ్ సమ్మర్ కొంచెం వేడి కొంచెం తగ్గు తది కద
అవునవునవును
అందుకని ఇంకా ఇస్తీ అస్సాలు తీసుకోవట్లేదండి పిల్లలు
హమ్
ఇంకా ప్రోటీన్ లడ్డూస్ అవి చేసిస్తున్నాను పిల్లలకి ఏదైనా పిల్లలు జంక్ ఫుడ్డుకి బాగా అలవాటు పడిపోయారండి
అవునవునండి ఇవాళ ఇంట్లో చేసేవి ఏమి వాళ్ళకి పనికి రావడం ద
హెల్త్ ఫుడ్ కి చాలా దూరం అయిపోయారు ఇప్పుడు ఎ కాలో అని అంటున్నారు పానీపూరి కోసం
ఆ అవును అవి తిన ఆరోగ్యాలు కూడా చెడు
అవునండి ఇప్పుడు ఈవినింగ్ అయితే పిల్లలు మంచూరియా నూడిల్స్ గప్చిప్ ఇవి మూడు బాగా అడుగుతున్నారు
అవునవును వాటికి అలవాటు పడిపోయారు పిల్లలు ఆ టేస్ట్లకి వాటికి అలవాటు పడిపోయారు ఇంట్లో చేసేది ఏది పనికి రావట్లేదు పిల్లలకి ఈ రోజు
అవునండి మీరన్న హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దట్టూ ఏంటంటే అండి ఈ పిల్లలకి ఫ్రూట్స్ ఇచ్చిన ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ గానీ ఇప్పుడు మామూలుగా మన వెజిటేబుల్స్ కానీ ఆ లిఫీ వెజిటేబుల్స్ కాని ఇస్తుంటే అస్సలు ఇష్ ఇంట్రెస్ట్ గా తినట్లేదండి
ఊ అవును ఈ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఈ జంక్ ఫుడ్స్ కి అలవాటు పడిపోయి ఇంట్లో ఒక ఫ్రూట్ కానీ ఒక ఫుడ్ తినాలన్నా వాళ్ళు ఇష్టపడట్లేదు దాంతో ఏంటంటే ఈ వచ్చే ఫ్రూట్స్ కూడా ఆ పండ్లన్నీ కూడా మందులేసి పండిస్తున్నారు అవి తిన్నా తిన్నట్ అట్టుగా ఉండవు కుళ్ళిపోవడము అట్లానే అవుతున్నాయి
టేస్ట్ కూడా ఒకలా ఉంటాయండి స్మెల్
మారిపోతున్నాయ్ అవును అ అసలు అందుకనే ఫ్రూట్స్ జోలికి కూడా వెళ్ళాలని అనిపించట్లా
అసలు పిల్లలు మాముూలు తినేదే వన్ ఆర్ టూ ఫ్రూట్స్ అవి కూడా తినట్లేదు ఇప్పుడు
అవునవును వాళ్ళకి ఏంటంటే ఆ పెట్టానండి
సమ్మర్ కదా కంపల్సరీ సమ్మర్ అంటే ఫస్ట్ గుర్తుట్ ఇది మాంగో చట్నీయే
అవును అది లేకపోతే అట్లాని సీజన్ ఇది ఈ సీజన్ లోనే కదా మనకు దొరికేది కాయ్
అవునండి మా అత్తయ్య గారు పెట్టారు మమ్మీ పెట్టారు ఇంకా తీసుకోని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు
హ ఇంకా చెట్లు తక్కు ఎక్కువ అండి మామిడి చెట్లు అంటారా
ఆ మార్చేటోళ్ళమండి
ఆ లేవండి
ఆ మాస్ సిస్టర్ చెట్టు అంటే రీసెంట్ గా చట్నీ చేసుకుంది చట్నీ వేసి తీసుకొచ్చింది అన్నమాట అంటే ఇంట్లోనే ఉంటుంది చెట్టు తీసు తీసుకొని వచ్చారు ఇంక
ఊ బా బా చేస్తుందా మీ ఆ సిస్టరు చట్నీలవి
చేస్తదండి చేస్తది తనకి బాగ ఇంట్రెస్ట్ ఓ క్కతో చేస్తది ఈ ఫుడ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్స్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తది
ఆ అంతే కదా పిల్లలకి ఏది ఇష్టమో అది చేసి పెడితే కొంచెం ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు హెల్దీగా కూడా ఉంటారు
ఇంకేండి తూర్ము పచ్చడి అని చేసింది కొత్తగా తురిమిన పచ్చడి లాగా చేసింది ఇప్పుడు పెసరవకాయ అంట అది కూడా చేసుకొచ్చింది వెరైటీ వెరైటీ ఫుడ్స్ చేస్తూ ఉంటది అనమాట
ఓకే
అంటే ఫ్రెండ్స్ హెల్ప్ చే సుకొని చేసింది అనమాట కానీ ఏదైనా ఇంట్రెస్ట్తో ద్దండి
ఆ అదే కదండి కావాల్సింది అంటే మనం ఇప్పుడు ఎక్కడికన్నా ఒకవేళ సమ్మర్ కి బయి ఇకి వెళ్ళాలన్నా కూడా మనం ఆ బయట ఫుడ్లు అన్ని అన్ని వెళ్ళలు అన్ని తినలేము ఒక రైస్ తెచ్చుకున్నా మనం తీసుకెళ్ళిన పికిల్స్ అవి వేసుకొని తినొచ్చు కదా
అవునండి ఇప్పుడు మ్యాంగో పులిహర కూడా బాగుంటదండి ఏ మ్యాంగోస్ తూర్మి పులిహార చేస్తారు కదా అది కూడా చాలా బాగుంటది ఇప్పుడే స్టార్ట్ చేసా అండి పిల్లలు మామిడి తండా చెయ్యి మమ్మీ మామిడి తండా చెయ్యమంటే చేస్ స్తున్నాను ఇప్పుడే
ఉహు ఓకే ఓకే
పిల్లలు బాగా తింటారు మ్యాంగోస్
మీకోస్తుందా మామిడి తండ్ర చేయడం
అహ్ అంటే ఇప్పుడే చూసా అండి చే స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడే అత్తయ్య గారు చెప్పారు ఇప్పుడే ఇంకా జ్యూస్ అ తీసేసా అనమాట
ఆహా
ఇంకా చెయాలండి పిల్లలు తప్పకుండా అండి తప్పకుండా తప్పకుండా అండి మా పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒక స్నాక్స్ చేయమని ఇబ్బం తారు అండి అసలు ఇవేవీ అయినా కాని పిల్లలు మమ్మీ ఏదో ఒకటి చెయ్ ఏదో ఒకటి చెయ్ అంటే తప్పక చేయయాల్సి వస్తుంది
అంతే అంతే కదా వాళ్ళు తినేదే మనం చేసు పెడ్తే తృప్తిగా తింటారు వాళ్ళు కూడా
ఇంకా వీళ్ళు చిన్నోళ్ళ అండి ఇంకా చిన్నోళ్ళు అయ్యేసరికి ఇంకా వాళ్ళు అడిగగింది కంపల్సరీ చేయాసి వస్తుంది
అదే అదే అదే పిల్లలు కదా ఆ వెళ్దామని అనుకుంటున్నాను మరి ఈ సమ్మర్ కి ఏంటంటే ఎండలకి భయపడి భయం అవుతుంది ఇంట్లో నుంచి కదలాలంటె టూర్ అతే వేసుకున్నాం ప్లాను భద్రాచలం అటు వెళ్దామని
చాట్ కాగానే ఏసుకున్నా అదే అండి చీరాల బీచ్ అంట బాపట్ల బీచ్ అంట కొత్త కొత్త కొత్త ప్లేసస్ చూడల్ బాగా ఇంట్రెస్ చూపిస్తారు పిల్లలు ఇంకా బీచ్కి వెళదాం మమ్మీ అవునండి అవును బీచ్కి వెళ్దాం మమ్మీ ఆ ఆ అవునండి అవును ఇంకా పిల్లలండి మా పిల్లలు ఒక్క హైదరాబాదుకు వెళ్దాం అంటే మమ్మీ ఇక్కడికి ఏళ్దం అక్కడికిళ్దామని ఇద్దరు పిల్లలు అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం అని డైలీ ఏమ ఒకటి పాప ఒక లిస్ట్ చెప్తుంది బాబు ఒక లిస్ట్ చెప్తున్నాడు సరే అండి ఓకే అండి మరి ఓకే అండి బాయ్ అండి
బాయ్ అండి